హలో హలో
హలో అండి
హలో అండి, ఎలా ఉన్నారండి
బాన్నానండి, మీరు బాగున్నారా అండి
ఆ బాన్నామండి ఏం చేస్తున్నారండి
ఏం చేయలేదండి కూర్చొని ఉన్నామండి మీర మీరేం చేస్తున్నారండి
నేను ఏం చేయలేదండి అది ఇల్లు సర్దుత ఉన్నామండి
అవున ఏమండి ఇప్పుడు నైట్ కదా
అది ఏమంటే నావి అంటే నావి చిన్నప్పుడు బుక్సు మా చెల్లి మ త్మ్ముడువి బుక్స్ నిన్నే అండి అవి రీసైకిల్ వాళ్ళు ఉంటారు కదండి
ఆ అవున
ఆ రీసైక్లింగ్ కి ఇద్దాం అని అంటే ఇప్పుడు అమ్మేస్తాం అండి
అవునా అండి నాకు చిన్నప్పటి నుండి ఒక డౌ నండి రీసైక్లింగ్ ఎలా చేస్తారండి మీకేమైనా తెలుసా
రీసైకిల్ంగ్ అంటే
ఆ వినిపిస్తుంది చెప్పండి
అంటే రీసైక్లింగ్ నాకు కూడ అంత ఐడియా ఐడియా లేదండి కానీ ఈ మధ్య రీసైక్లింగ్ కి తీస్క కెమికల్స్ అది ఇది పూసే సేసీ అది చేస్తారంటండి మళ్ళా నార్ మళ్ళీ నోట్బుక్ బిఫోర్ ఎలా యూస్ చేసుకునమో అలా ఎందుకు వేస్ట్ జేయడం ఊర్కనే అని చెప్పేసీ మేము అమ్ముతామండి ఆ రీసైకిల్
ఆ ఆ ఓకే మీరు ఎక్కడైనా ప్రాసెస్ చూసారా అంటే ఎలా చేస్తారు ఏంటి అని
లేదు లేదండి కానీ మీకు తెలీదా అస
నేనై
ఇది రీసైకిల్ చేశారండి వాటర్ గానీ ఫూడూ అల్లో చేసి రోడ్డు మీద చెత్త గానీ బాటిల్స్ గాని అన్నీ రీసైకిల్ రండి
అవున్ కదండి బాటిల్స్ లో ఎప్పుడు వాటర్ ఉండేది అది ఆ తెలుసా అండి
పక్క ఊర్లో తెలిదండి కానీ ఇక్కడ మన ఇండియాలో చూష్నాము ఇక్కడ చేస్ తారు అనేసి అదే ప్రాసెస్ తెలీదు ఎట్లా చేస్తారు ఏం యూస్ చేస్తారు ఎలా అనేసండి
లేదండి నేను అంటే నాక్ గూడా తెలిదూ ఉమ్ చెప్పండి చెప్పండి
అదే అండి ఇప్పుడు మనం యూష్ చేషే బాటిల్స్ కానీ బాటిల్స్ కూడా ఇప్పుడు మనము చెతై య తీస్కొని ఎళ్ళే వాళ్ళు గూడా ఉంట్రు గదా అండి బాటి తెస ఎంతయి ఇప్పుడు బాటిల్స్ ప మనం బైట పడేస్సున్నా కూడా అవి వేరే వాళ్ళు తీస్కొనెల్లి అదా ఆ అవి వాటిని అమ్మితే కూడా మనకు డబ్బులు కూడా ఒస్సుంది కదా అండి
అవునండి
ఉ మళ్ళీ దాండి దాంట్లో ఆ వాట ఉ అవునండి. ఇప్పుడా బాటిల్స్ తీస్కెళ్ళేసి మంచిగా క్లీన్ చేసేసి కెమికల్స్ ఎసి మళ్ళీ దాంట్లో వాటర్ పడ్తారు కదా అండి
కానీ తీస్కెళ్లే ప్రాసెస్ మంచిది కాదండి అండి ఇప్పుడూ ఫ్రెండూ ఒక అబ్బాయి జర్మన్లో చదువుతున్నాడు అన్మాట ఆ నేను వాడివి నార్మల్గా ఇచ్చి ఇన్స్టాగ్రామ్ లో పోస్టులు పోస్ట్ చేస్తాడున్మాట ఇప్పుడు వాళ్ళు వాటర్ తాగింటారు కదండి బాటిల్ టిల్స్ గానీ ఇప్పుడు కోకు టిన్స్ గానీ అట్లా ఉంట గదాండి. అవన్నీ వాళ్ళు ఏం జెశారంటే నియర్ బై ఒక స్టోర్ ఉంటుంది అన్మాట అక్కడికి తీస్కెళ్ళి అవి ఒక్కొక్కటే ఎస్తారు వాళ్ళు ఎష్నప్పుడు అది మనీ అనేది యాడ్ అయితుంది అన్మాట వాళ్ళకి సో మని యాడయిన్ తర్వాత ఏం చేస్తారంటే నెక్స్ట్ టైం వాటర్ కొనుక్కునేటప్పుడూ వా టిని యూజ్ జేస్కుంటారు అన్మాట అవి వీళ్ళు
ఓ ఆ ఆ అవునండి ఇప్పుడు మా నార్మల్ గా మనం ఎక్కడైనా పడేసే అ వాటర్ గని అక్క నుంచి అయినా వచ్చే వాటర్ కానీ అవి కూడా దాన్ని ప్యూరిఫై చేసి చేసి చేసి మంచిగా వచ్చే వాటర్‌ని బాటిల్స్‌కి ఎస్తున్నారు కదా అండి
అవునవునండి
అవే ఇప్పుడు మనం తాగుతున్నాము
ఆ అవి ఇంకోటి ఏమంటే ఇప్పుడు చెత్త నీళ్ళు ఉంటాయి కదండి అవి మనం తాగం అనమాట కానీ వాటిని రీసైకిల్ చేస్ తే కొంచెము చెట్ల కన్న యూజ్ అయితాయండి
ఆ అవునం
ఇప్పుడు చూడండి సింగపూర్‌లో అలాంటి పెద్ద పెద్ద కంట్రీస్‌లో మనుషులు ఎక్కువ జనాభా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఇలాంటి ప్రాసెస్‌ని యూజ్ చేస్తారనమాట మొత్తం రీసైక్లింగ్ ఉంటుంది అక్కడ అంతా సో రీసై క్లీంగ్ అంటే ఇక్కడ ఒక చిన్న వస్తువు గాని మళ్ళా దాన్ని ఉపయోగించేటట్టు చేసుకుంటారు అనమాట వాళ్ళు బాగుంటుందండి అలాంటి ఐడియాస్ అన్ని
ఆ అవునండి ఇ ఇక్కడ
ఇప్పుడు ప్లాస్టిక్ గురించి తీసుకున్నాం అనుకోండి ప్లాస్టిక్కు మనము కాల్ చేస్తే కాలిపోతది దాని వల్ల నేచర్‌కి నేచర్ నేచర్ దెబ్బతింటుంది అదే మనం రీసైకిల్ చేస్తే రీసైకిల్ మనం మళ్ళా మళ్ళా యూజ్ చేసుకోవచ్చు కదా
ఆ అవును అవున
ఆ ఇట్లా కాకుండా ఇట్లా అంటే ఇప్పుడు రీసై కిల్ కాకుండా ఇట్లా తీసుకొపోయి కాల్ చేయడం అవన్నీ బాగోవండి దాని వల్ల ఎంత నష్టమండి అసలు నేచర్ దెబ్బతింటది మనుషులకి ఉడుక్ దా అలాం టి గాలి పీల్చుకుంటే అవి ఇవి క్యాన్సర్ గడ్లంటా అయంట ఇయంటా అయితాయి అదే మంచిగా రీసైక్లింగ్ చేసు కుంటే మనుషులు మనమే యూజ్ చేసుకుంటాం వల్ల
అవునండి ఇప్పుడు ప్లాస్టిక్ ఆల్మోస్ట్ బ్యాన్ కూడా చేశారు కదండి చాలా ఆల్మోస్ట్ కాదు మొ త్తనికే బ్యాన్ చేసారు ఎందుకంటే మనం ఇప్పుడు తాగే బాటిల్స్ కానీ ఇవ కవర్స్ కానీ కవర్స్ అన్ని ఎక్కడంటే అక్కడ పడేయడం వల్ల జంతువులకు ఆకలి ఆ చెఫ్ డ్ లేకపోవడం వల్ల ఆ కవర్స్ తినేసి కవర్స్ కూడా ఆ తినడం వల్ల చనిపోతున్నాయి కదండి
అవునండి అవి పేగులకు చుట్టుకొని
ఆ పేగులకు చుట్టుకొని చనిపోతున్నాయి ఆ అవునండి అట్లా మ ఒక మన వల్ల ఒక ఎన్నో ప్రాణాలు చనిపోతున్నాయి కదా అండి
అవునవునండి అది అందరు అర్థం చేసుకోవాలండి కదండీ
ఉమ్మ్ అ
ఇప్పుడు మనం ఇప్పుడు మన ఇండియ లో అలాంటివి ముందు నుంచి రావాల్సినింది ఇప్పుటికి ఇప్పుడు అంటే మనల్ని పి చ్చోళ్ళ లాగా చూస్తారనమాట
అవునండి
మా మా తమ్ముడు అండి రీసెంట్‌గా డిగ్రీ కంప్లీట్ చేసుకున్నాడు ఆ అబ్బాయి ఒక ఇన్వెన్షన్ చేసినారు అనమాట వాళ్ళ కాలేజ్‌లో వీళ్ళందరు కలిపి ఒ క్క ఇన్వెన్షన్ చేసినారు అది ఏమి ఇన్వెన్ష అంటే ఈ ఒక్క అంటే మా మా ఊర్ సైడ్ అంతా ఒక బాబు పండుతుందానమాట సో ఈ ఒక్క ఏదైతే ఉందో ఆ వ క్క వల్ల వీళ్ళు ఒక్క నుంచి ఒక బాటిల్స్ తయారు చేసినారనమాట ఒక్క వ క్క ఒక చెట్టు ఉంటాది కదాండి దా చెట్టు ఇది ఉంటాది పెద్ద ఆకుల్లాగా దాన్ని నుంచి వీళ్ళు బాటిల్స్ తయారు చేసినారనమాట యూజబుల్ బాటిల్స్ ఇప్పుడు అది చెట్ల నుంచి వచ్చిండేది అది రేపు డు మనం పడేసినా కాగానీ యూజ అయితుంది అనమాట ఇప్పుడు అది డగ్రేడ్ అయిపో పోయి డీకంపోజ్ అయిపోయి అది మళ్ళ రీ కన్జూమ్ అయితుంది అలాగ యూజ్ చేయాలి అదే మనం తీసుకుంటే ఈ పక్క చూసుకుంటే మనము అసలు అది ఏం యూజ్ అవుతుందండి అడ ప్లాస్టిక్ అంటారు ప్లాస్టిక్ వల్ల ఎంత నష్టం ఉంది తర్వాత ఈ స్టోర్ చేసినప్పుడు ఎక్కడైనా ఆ స్టోర్ చేసినప్పుడు దాని వల్ల కెమికల్ రిలీజ్ అయితయ్ ఇప్పుడు దాన్ని ఆ నీళ్లు పెట్టి ారు బాటిల్స్ లో ఆ బాటిల్ ఏమన్నా కొంచెం ఎండకు తగిలింది అనుకోండి దాని వల్ల కెమికల్స్ అంతా రిలీజ్ అయిపోతుంది
అవునండి కాల్చడం వల్ల కూడా అది పొల్యూషన్ పొల్యూషన్ వల్ల మనక మన ఏమైనా పీల్చుకోవడం వల్ల కూడా మన హెల్త్ కూడా పాడవుతుంది కాదండి ఆ
అంతా ఆలోచించారండి మనుషులు
ఆలోచించారండి చి ఎలా ఆలోచించింటే మన మన ఇండియా ఇ ట్లా ఉండది కదండి ఎప్పుడో డెవలప్ అయ్యండేది
అవును ఇప్పుడు ఎవరైనా వచ్చి రీసైకిల్ చేస్తామంటే వాళ్ళని పిచ్చోల్లా చూస్తారండి మనుషులైతేనా
ఉ ఉ అవునండి ముందు నుంచి వచ్చే వచ్చేది అయితే ఈ పాటికి ఎప్పుడో మంచిగా ఉండేది కదా అండి ఇప్పుడు ఇప్పుడు చేస్తే ఎవడైనా అట్లనేే చూస్తరు కదా
అవునువును
ఉ కానీ ప్లాస్టిక్ వల్ల చాలా ఆ చాలా చెడిపోతున్నారు అండి చాలా ప్రాణాలు కూడా కోల్పోతున్నాం
అవునవునండి
ఎట్లయినా దీన్ని మనం అప ఎట్ల ఒకటైయి జనరేషన్ మార్చాలండి లేదంటే చాలా ప్రమాదం మనకే
ఆలోచించే వాళ్ళ అయితే మార్ మార్చేస్తారండి ఇలాగా ఏ ఏముంద్ లే నాకు ఒక్కడికేనా ఇదంతానా అందరూ భరిస్తారు మనం కూడా బరి ద్దంలే అనుకునే వాళ్ళ అయితే ఇంకా అది మారదండి ఇప్పుడు మీరు నేను మాట్లాడుతున్నాము ఇప్పుడు మీరు నేను మాట్లాడుతున్నాం కరెక్టే మీకు అలాంటి ఆలోచన ఉంది నాకు అలాంటి ఆలోచన ఉంది మనలాంట్ టోలు ఒక వంద మంది కలిస్తే ఓకే అదే ఎవడో ఒకడు ఒక ఐదు మంది కలిసిన తర్వాత ఇం కోడు ఎవడో వచ్చి మీకేమన్నా పిచ్చ అలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారు అంటే టే అందరుారు డిసప్పాయింట్ అయిపోయి అందరుూ సైలెంట్ అయిపోతా తారు మళ్ళా అక్కడ నుంచి ఆ పని నుంచే తప్పుకొనేస్తారు మళ్ళా అ
ఉ అవునండి అదే అండి ఇప్పుడు చాలా అట్ల అయిపోతుంది ఇప్పుడు అందరు స్వార్థంగానే ఆలో చూస్తున్నారు కదంటే వాన్కి లేని బాధ మనకి ఎందుకు ఒకవేళ వాళ్ళు మంచి చేస్ తున్నా అన్నా కూడా ఆ చేయనివ్వట్లేదండి అసలు
ఎవరో ఒకరు ఉంటారండి చెడగొట్టే వాళ్ళు
ఆ అందుకే అండి ఎవరు పట్టించుకోవడం లేదు ఫస్ట్
అదే అండి ఇప్పుడు నలుగురు ఐదుగురు గుం గుడి అది చేద్దాము అని అనుకునే సరికి కూడా ఒకడు వచ్చింటాడు అండి వచ్చి దాన్ని చేస్తే నీకేం యూజు దీన్ని చేస్తే నీకే మ్యూజు నాకాపోతే పది మందికి యూజ్ అవుతుంది వాడికి ఎందుకు
అదే అండి ఒక్కడు మంచిగా తీసుకుంటే వాడు చేస్తే అది మంచిగా సక్సెస్ అయితేనే అందరు వస్తారు లేదంటే నాకు సంబంధం లేద్ అన్నట్టే ఉంటారండి
ఉ అవునండి ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారో మనుషులు
అవునండి ఎప్పుటికి ప్లాస్టిక్ది అంతా తగ్గిపోతుందో
ఇలాంటి రిగార్డింగ్ ఏమైనా మీటింగ్లు అవి ఇవి పెడితే పిచ్చోళ్రా వాళ్ళంతా పిచ్ మీటింగ్లు పెట్టుకున్నారు అంటారు
ఆ అవునండి ఖచ్చితంగా
ఉ ఇంకేంటండి మళ్ళా
చెప్పాల సరే అండి మంచి విషయాలు చెప్పారు ఈ రోజుకి మంచిగా మీ ఈ దీని దారవిద మ మంచిగా విషయాలు నేర్చుకున్నాను అండి థ్యాంక్స్ అండి
బాయండి
ఓకే అండి బాయ్ అండి
ఓకే అండి